హలో మ్ ఏం చేస్తున్నవ్ రా
ఏంలేదు ఇప్పుడె వంట చేద్దాం అనుకుంటున్నా
అయ్యో ఎందుకు ఈరోజు ఇంత లేట్ అయ్యింది
ఏ మార్నింగ్ టిఫిన్ చేశిన లంచ్ కె అప్పటికే వండుకుందాం లే పొద్దున వండుకోడంఎందుకని
ఓహో ఎల్లిండా తమ్ముడ్డ్యూటికి
ఎల్లిండు అన్నల్లలె వర్కి
ఈ రోజు వెళ్ళలేదురా అంటే యాక్చువల్ గా నేను చెప్ప్ ప్పాన్ కదా మా పెద్దమ్మ వాళ్ళంటి దగ్గ్ రో తెస్తుందని
అవునే నాకంత గుర్తు లేదు ఫెస్ట్ ఉందని
అవునా మా అమ్మ మా అక్క వాళ్ళు ఇక నిన్న మా అక్కకి హెల్త్ బాలేకుండే పోయొచ్చిన అయితే ఇది ఇంకో పెద్దమ్మ వాళ్ళది ఫెస్ట్ తనమాట టుడే
ఆ ఓకే ఓకే అప్పుడు ఫంక్షన్ అయినాక కావాల
ఆ వాళ్ళే వాళ్ళ ఆ వాళ్ళే వాళ్ళే అయితే ఇక అంటే కొంచెం అందరం ఫ్యామిలీ మెంబెర్స్ అందరం ఉంటే బాగుంటది అని పెద్ద నాన్న చెప్పేసరికి ఇవాళ వెళ్దామని చూస్తున్నాం ఇక
ఈరోజే వస్తారు
ఆ ఈ రోజు యాక్చుల్లి న్యాచురల్ గా ఇప్పుడు ఉమ్ అందరూ ఉమ్ ఇప్పుడు వచ్చిన కెమికల్స్ అవన్నీ సాఫ్ట్ డ్రింక్స్ అన్ని తాగుతున్నారు కదా అట్లుండకూడదని నిన్న మా బాబాయ్ వాళ్ళ వచ్చారు
అవునా
మా బాబాయ్ వాళ్ళు వస్తే ఇక మా మామయ్య వాళ్ళు కళ్ళు తీసుకొచ్చారు
ఓకే ఓకే కళ్ళైతే అయితే కళ్ళు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారా
ఆ ఇవాళ తాగినం ఇ పోయి అంటే కొంచెం ఆ ఆ ఇవ్వాళ తాగినం ఇక పొయ్యి అంటే కొంచెం నాచురల్ డ్రింక్ కదా ఎంతైనా కెమికల్స్ తాగే బదులు చెట్టు నుండి వచ్చేది తాగితే బెటరే కదా
అవును లే ఇప్పుడే ఎన్నో కెమికల్
ఆ అందుకని ఇంకా ఇప్పుడు కళ్ళు తాగి కాసేపు కొంచెం రిలాక్స్ అయినా తున్నాం అనమాట మరి ఎండలు ఎట్లా కొడుతున్నాయిరా
అవును మరి ఈవెనింగ్ ఎల్తారా ఇప్పుడు ఎల్తారా
ఇప్పుడు వెళ్దామని చూస్తున్నాం మీక ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో స్నానానికి ఇట్లా బయలుదేరి రెడీ అయేసి హాఫ్ అన్ అవర్ లో బయలుదేరుతాం ఇక మా మమ్మీ వాళ్ళు మా చిన్న బామ్మర్ది వాళ్ళందరు వచ్చారంట పెస్ట్ కి
అ వచ్చారా
మ్ కాల్ చేశారు ఇంకా రావట్లే ఏంది అని అది ఇది అందరూ అడుగుతుంటే, వెళ్దామని చూస్తున్నా ఇక
వెళ్ళండి మరి ఏమన్నా దూరం వాళ్ళ, తొందరగా పొద్దు మార్నింగ వెళ్తే అయిపోవుగానీ ఏమి బాబాయ్ వాళ్ళు వచ్చారా నాగిరా
మరి వాళ్ళని వదిలేసిపోతామా మా బాబాయి వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అవుతారు కదా
అవులేగనే ఎల్లి రా మరి మీ బాబాయి వాళ్ళు
లేదురా ఈ రోజు ఉంటారేమో లేదా ఈవినింగ్ కల్లా బయలుదేరుతారేమో తెలీదిక
అవునా ఇప్పుడు అన్నా రెడీ అయితుండా మరి
మ్ యాక్చ్యువల్ గా మా మావయ్య అత్తయ్య వాళ్ లు ఇక కళ్ళు తీసుకొచ్చారనమాట, అదే ఇందాక అందరం క అందరం కలిసి కూర్చుంటే హ్యాపీనెస్ వేరు కదా
అ సరే అట్లా ఉంట
నేను సిద్ధార్థికి ఒక వర్క్ చెప్పిన సారీ మా మరదికి ఒక వర్క్ చెప్పిన
అవునా ఏమైంది మళ్ళీ
ఏ అసలు ఈజీ తెల్సా ఏ వర్క్ సరిగా చెయడు తెలుసా, ఈ జనరేషన్లో గిప్పుడే గీవయసుకి గంత లేజినెస్ ఉంటే, ఇంకా ఫ్యూచర్ ఎట్లా అదియిపోతాది అసలు అ లేజినెస్ ఎందు ఒచ్చుండొచ్చు
అది ఫ్యామిలీ జీన్స్ అందరూ అంతే కదా
అది కూడా వాస్తవమే అనుకో బట్ ఏ వర్క్ చెప్పినా సరిగా చేయడు తెలుసా దాంట్లో ప్రాఫిట్ ఉన్నా ఏది ఉన్నా అసలు ఆ వర్కే కంప్లీట్ చేయడు
వాడంతే వాని ఇంట్రెస్ట్ ని బట్టిచేస్తాడు వాడు ఏదైనా
ఛా బాధేస్తుంది వంట చేసినావా
లేదింకా చెయ్యాలని చెప్పిన కదా
ఎందుకు మార్నింగ్ టిఫిన్ లాంటిది ఏమైనా ఊ ఊ
మార్నింగ్ పులిహోర చేసినా అంటే లెమన్స్ ఉండే అవి అన్ని ఎప్పుడు కొన్నా వేష్ స్టైతున్నాయి తెచ్చు ఎందుకు వేస్ట్ చెయ్యాలని చెప్ ప్పేసి ఇగ పులిహోర చేసిన ఈరోజు
వావ్ అస్ సలు ఎంత బావుంటదో పులిహోర అంటే నాకు కూడా ఇష్టం కానీ నాకు ఎక్కువ చెయ్యరాదు తెలుసా
బానే చేసినా ఇంకా మొన్న లాస్ట్ టైము ఇంటికి రాకముందుకు చింతపండు పులిహోర చేసినా
వావ్ నాకైతే మా పాప కూడా బా తింటది పులిహోర బట్ నాకు అంతగాను పర్ఫెక్ట్ చేయడం మా అత్తయ్య బా చేస్తది
ఏమేనా టమాటారైస్ చేలేదా
ఏఇంకా మా చెల్లి ఇంకా ఘోరంగా మేక్ చేస్తది తెలుసా టమాటో రైస్
అవునవునులే ఎవరెవరు తిండ్లేగానీ
చాలా బాగా ఏస్తాది కాకపోతే మా చెల్లి అన్నం తినడం కంటే ఎక్కువ టమాటా రైస్ తింటది
అంతేలే అయినా తనకి ఇట్లా నన్ వెజ్ అలవాట్ చేసి అట్ల తయారయిన్
అవును హెవిగా ఈ ఏజ్ లో అంత నాన్ వెజ్ తినను ద్దు కదా